ఏ కర్ణిక మే కర్రీ దేఖో ఫోన్ ఏక్ మినిట్ హలో
ఆ హలో మేడం ఏం చేస్తున్నారు
మీ తమ్ముడికి నీకు మీ అన్నకి నీకు సార్ మీ చెల్ల మాట్లాడుతాంది సారు మీ చెల్ల మీ చెల్లా మాట్లాడుతాంది సార్ ఆ కైకు లాస్ట్ హోగయ కిసుకు బత కారే జీ వత్తే బార్ ఫోన్ ఆతే
హలో ఎవరండి
రుకో రుకో నై నై మైచ్ బాత్ కర్తిమ్ రుకో మై బాత్ కార్తిమ్ రుకో దో మినిట్ రుకో అశోకా ఉందరకోకర్ర్రి ఆ చెప్పండి హలో మేడం గారు మీ త మీ అన్నయ్య అన్ని అయిపోయినాయట చేై లిఫట్ చెై లిఫట్ చెై లిఫట్ చె ఆంటే ఆరే అే ఆరే చెయ్యక చెయ్యక మీ మీ చెల్లెలు చెప్పైనా చేయాలి
ఆ
ఈ చెల్లెనే వేసింది ఆ
ఫస్ట్ చేస్తే తలగలేదు మేడం అయితే మళ్ళా ఇప్పుడు తలుగుతుందా లేదా అని చేసే వరకు అది డైరెక్ట్ రింగ్ అయిందండి
అవునవును అది మీ అదృష్టం ఉండదండి ఇక ఆ దేవుడే పాపం ఇగ
అవును కదా అండి
మన్ ఇంకా అండి చెప్పండి ఏం తిన్నారండి ఏం చేసారని
ఏం అన్నం తిన్నామండి ఇప్పుడే
ఓకే
ఆ మా బాబుకి ఇంకా తినిపచ్చానండి మా బాబుకు పిసా కలిగింది ఏం పిసా మెత్తలన్నీ రౌండ్ పెట్టి టెంటౌస్ టెంహౌస్ అని ఆడతాండు వాడు
అరే టెంట్ హౌస్ పెడతాడా అతను
ఏమో చూడవు అది ఇల్లు కట్టుకున్నాడు ఆ మెత్తల తోటి మొత్తం రౌండ్ మధ్యలో పోయి పన్నడు సెల్ చూస్తాండండి
ఓకే ఓకే ఓకే ఓకే
ఏం చేస్తారండి కర్రీ
మేము చికెన్ నేను ఏం చేసానంటే వినండి మా ఆయన గారు ఏం చేశారు చికెన్ తీసు కొచ్చారా అండి
అవునా అండి
ఆ చికెన్ తీస్కస్తే ఏం చేసాను నేను డీప్ ఫ్రై చేశానండి
అవునా అండి
చికెన్ తీస్కస్తే టూ త్రీ టైమ్స్ వాష్ చేసాను దాంట్లో పసుపు ఉప్పు కారం ఆ వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచెం మసాలా వేసి అదంతా కలిపి ఒక టెన్ మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టానండి ఆ తర్వాత చూడండి ఒక బౌల్ పెట్టాను దాంట్లో ఆయిల్ వేసి అది వేడైనా దాంట్లో వేడైన ఆయిల్ దాంట్లో చికెన్ పీసెస్ వేసి మంచిగ వేగనిచ్చానండి ఆ అవన్నీ అయిన తర్వాత మళ్ళీ కొన్ని టమాటోస్ కట్ చేసానండి ఒక ఆనియన్ రెండు మూడు పచ్చిమిర్చి కట్ చేసానండి
నా
ఆ తర్వాత మళ్ళీ ఒక ప్యాన్ పెట్టానండి దాంట్లోకు ఆయిల్ వేసి ఆ ఆనియన్ వేసి ఆనియన్ వేగిన తర్వాత టమాటో వేసి టొమాటో వేగిన తర్వాత పచ్చిమిర్చి వేసిన తర్వాత అది వేగిన తర్వాత ఉ ప్పు ప సుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ అదంతా వేసి కొంచెం మసాలా వేసి కొత్తిమీర వేసి వేగనిచ్చానండి అదై న తర్వాత మళ్ళీ క్యాప్ పెట్టేసేయాలండి అది మంచిగ ఫ్రై అయిందండి ఆయిల్లో
ఏ
పొద్దున చేసింది పప్పు ప్లస్ చారు ప్లేస్ ఇది టమాటో ఇంకా చికెన్ ఫ్రై అండి వేడి వేడి అన్నము ఒక తొందరగా వేడి వేడి అన్నం చేసేసానండి అది కాంబినేషన్లో తినేసామండి
అవునా అండి
అవునండి
మీ బా పాప తిన్నదా అండి
ఆ చికెన్ పీసెస్ ఇష్టం అండి మా పాపకి
అవునా అండి
అవునండి అవునండి
ఆహా
ఏమన్నారండి
వేడి వేడి అన్నంలో బాగుండేనా అంటున్నా అండి
మీ తమ్ముడు మీ అన్న ఏమన్నాడంటే
గ
మీ అన్న ఏమన్నాడంటే నేను ఆ వేడి వేడి అన్నమ్లా గుడ్డేసి దాంట్లో ఒక ఆనియన్ ఏసి పసుపు వేసి ఉప్పు వేసి కారం వేసి అదంతా ఏసి కొంచెం కొత్తిమీర ఏసి కలిపి ఆమ్లెట్ వేసుకొని ఆ కొంచెము చి క్కుడుకాయ కర్రీలో చించుకొని చించుకొని తింటే ఆహ ఏముండే అని చెప్ అతే నేను అన్నాను నువ్వు అది తిన్నావు కదా నేను చెప్పేది వినని, నేను ఇట్లా చెప్పానండి అబ్బామ్మా మా బామ్మ గుర్తుకొచ్చు, వచ్చిందండి మీరు అలా చెప్తే అని మీ త అన్న చెప్తున్నాడండి అట్లా, ఆ ఎప్పుడైనా ఫ్రీగా ఉంటే ఒక పచ్చిమిర్చి, టమాటో ఏసి, ఆ కొంచము టమాటా కొంచెం కారం,
లైన్ పోయిందా అండి కరెంట్ మీది, హలో, హలో, హలో ఆండీ హలో, ఏం చేస్తున్నారండి హలో, హలో,
ఆ వినిపిస్తుందండి విన్పి,
గా ఎక్కడ పోయినావా అండి,
లేదండి పవర్ పోయిందండి కరెంట్ పోయింద,
అదే అంటున్న కరెంట్ పవర్ పోయింది కదా మాకే ఇంకా పోయిందండి.
అవున,
అవునండి.
అట్లా ఉందండి ఇంకా ముచ్చటా చూస్తే,
అవునాండి మీ అన్నయ వ ఎప్పుడు వస్తున్నారండి మీ అన్నయ్య,
మా అన్నయ్య కంటా ఫి ఫిఫ్టీ టూ థౌజండ్ రీచార్జ్ బిల్ వేస్తే అంట ఎయిటీ, థౌజండ్ డి మెడిషన్ ఛార్జ్ వేశారంట అండి,
ఆ
అయితే ఇంకా డిశ్చార్జ్ ఇంకా కాలేదంటా టైం పడతాదంట అండి,
ఆ
టైం పడితే ఇంకా వాళ్ళు ఎప్పుడు వెళ్తారో ఏమో తెలియదండి కన్ఫామ్ గా,
ఉ
అవునండి.
మరి హెల్త్ బాగుందా అండి,
ఏమొండి ఇక వస్తే తెలుస్తదండి మనకు ఇంకా తెలీదు మొన్న వెళ్ళారండి వాళ్ళు,
ఆ
ఆ సండే రోజు నైట్ వెళ్ళిపోయారండి మండే, ట్యూస్డే వెనస్డే ఎలా ఫోర్ డేస్ అండి ఇవాటికి,
అవునా,
అవునండి.
ఆ హ మీ అత్తయ్య వచ్చరా ఉన్నారా ఆ ఇంట్లా,
వచ్చారంండి వచ్చారండి ఇప్పుడే వచ్చారండి అటు,
ఆహా ఇక వాళ్ళ పాప వాళ్ళ అమ్మ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిందా.
అవునండి అవునండి.
ఎందుకు ఇక్కడ కేక్ కట్ చేయలేదండి.
ఆ లేదండి.
వాళ్ళ అమ్మమ్మ తెప్పిస్తాను అన్నదెంటీ అటు వెళ్ళింది.
అవునండి.
అవునా ఎవరు తీసుకు వెళ్ళిరండి మరి.
ఏమో ఎవరు తీసుకెళ్ళారో తెలియదండి.
అవునా వాళ్ళ మరి వాళ్ళఅత్తమ్మ కోపం రాలేదా అండి మరి
ఉమ్ ఏం చేస్తారండి వచ్చిన కూడా
అంతే అంటారా ఆహా
ఆ
మీ పిల్లలు ఏం చేస్తున్నారండి
ఇంకా అండి ఏం తిన్నారండి మీరు ఏం చేశారండి
ఏ మేమ మిల్క్ మేకర్ అండినామండి టమాటా వేసి ఫ్రై చేసానండి
ఒకే
అదే తిన్నామండి పొద్దుగాల పప్పు చారూ అండినమండి
ఓకేఓకే ఒకే ఒకే
ఉమ్ పిల్లలు అల్లరి చేసిరీ పండుకోలేదా అండి మీ పిల్లలు
మా బాబా బాబు మా అమ్మగారి తోటి ఉన్నాడండి ఇంకా రాలేదండి మా పాప్ ఆ ఇవ్వాళ పడుకుంట దండి
మీ మీ అమ్మగారు రాలేదా
వస్త దండి ఇప్పుడు సండే
రాలేదా ఆ తిని వస్తదా మరి
అయినా వస్తదండి గాను
అవునా
అవునా అండి ఏం చేస్తున్నాడండి మీ బాబు మీ మామయ్య గారు మీ మామయ్య గారు ఎలా ఉన్నారండి
కొంచెం బాగున్నారండి ఇవాళ
అవునా అండి
కొంచెం హె హెల్త్ బాగుంది ఇవాళ కొద్దిగా మళ్ళా రేపూ యెట్ వుంటదో తెలవదండి ఆయన ఒక్క రోజు మంచిగ ఉంటారండి ఒక్క రోజు ఇగా మంచిగ ఉండరండి మరి రేపు ఏం చేస్తారో చూద్దాం మళ్ళా రే
ఓకే ఓకే ఓకే అయితే
ఉ
ఆహా మోషన్స్ తక్కువ అయినాయ అండి
మోషన్స్ కు తక్కువనే అయిందండి ఇవాళ పోయిండి అనుకోండి రేపు వెళ్ళ రండి ఎల్లుండి చేస్తాదిఇగా తండా మొత్తం బట్టలనీ ఉమ్ విన్నారా అండి ఓపిక లేదా అండి ఉమ్ మా అన్నయ్య గారికి ఓపిక లేదండి
ఆ ఉహు హహ హ
ఏం హలో
ఆ ఆ ధన్యవాదాలు అండి నా తోటి ఇంత కేటా అయ్యో అదేద
టైమే కాలేదండి మీరు ఏం మాట్లాడుతున్నారండి టైమ్ గాందే కటు జేస్తున్నారా ఎందుకండి మా అన్నయ అంత ఆవేశం ఉంటే మీకు బాగా ఆవేశం ఉందండి
మీ మీ అన్నా ఓ దండివేశము ఉన్న
అలా మా వదిన గారి తోటి మాట్లాడియానండి
అవునా అండి ఓకే ఓకే ఓకే ఓకే
మ్ పాపం మా షాకిరా పరషానయితాందండి
ఉమ్
ఒక్క అమ్మాయి పర్శాన్ అయి
ఏమని
మీరు మాట్లాడిండ్రా చేసిండ్రా వాళ్ళకి
ఒక్కటే వాళ్ అయింది ఇప్పుడు మాట్లాడితే ఫోన్ చేస్తే కలవలే అండి
అవునాండి
అవునండి
రేపు వాళ్ళతోటి కొంచెం చేయండి మేడం
చేస్తం చేస్తం చేస్తం చేస్తమండి భయపడకండి నేను
పాపం వాళ్ళు ఇబ్బంది పడుతున్నారండి
లేదండి నేను హండ్రెడ్ పర్సెంట్ ట్రిప్ కను ఫినిష్ చేసేస్తా అండి రేపు నా కాల్సు కూడా మీరు మాట్లాడండి నాకు వచ్చినయ్ కాల్స్ వచ్చింది
అవునండి మాట్లాడతన్నండి మళ్ళా
ఓకే అండి ధన్యవాదాలండి నాతో టైం టైం కేటాయి చందుకు థంక్యు అండి బాయ్ అండి
థ్యాంక్యూ అండి బాయ్ బాయ్